జ హలో శ్రావణిబాగున్నావా హా బాగున్నా అక్క ఏం చేస్తాన్నా
తను ఏం చెప్తాను
ఆ
తిన్నరా అలే అక్కా పనుగాలే చేయాలి ఉమ్ అక్కా ఇంకా చేయిలే
అవునా ఎటు పోయినాయ్యాల లేవి ఇంటి కడా
పనికివేనా అక్క
అవునా
ఆమ్
అయిందా పని అయిపోయిందా పని మరి
గాయ ఫల్ వంటయింద అక్క
కాలేదో అన్నం వండాలి పొద్దున అల్లగడ్డ టమాటో వన్నినా ఏమోయ్యారు పొద్దున్న వేయంండి మబుతోట వేయండు ఇంకా మీటింగ్ లో ఉన్నాడట మరి అయిపోతే నైట్ ఏ టైమ్కి వస్తవ తొందరగా నేమో పోతాం లేటుగా రెండు గంట ట్లా మూడు గంటల కోతే పోనీ
ఎన్నింటి పోతారు అక్క
ఆరు ఆరున్నర ఏడు గంటల వరకు పోలు ఇస్తాను పోతేనే ఆడ అందుతాము
డబ్బు నొతే పోతారేమో
ఆ మళ్ళీ ఆయన రెండు గంటలలకు వచ్చి అప్పుడు ఇప్పుడు లేస్తాడు మూడున్నర నాలుగు గంటలు లేత్తే లేచి ఉకిసలుకొని పూజతి చేసుకొని బయలుదేరుతడు అతే సరిపోతుంది ఏ లేదంటే
పండుగ అక్క
అవునా అనంతరం బోలో ఒకసారి ఇ గుండ్రాత్ మాడు పోయనం ఇక్కడ మన సీ రాములవారి కళ్యాణం ఇక్కడ ఉ ది మళ్ళ అటు సైడ్ కురు అదే అన్నయ్య వారం వారం పోతాడుగా
ఆ అదేమ్ అక్కడ కూడా చేత్తరా
కూడా అయ్యాగారు చెత్తారు అక్కడ కమ్ముళ్ళు రెడ్డోళ్లు అందరు ఇత్తరు అన్నదానం ఉంటది ఆడ కూడా
మామూలుగా చేత్ర బానేచేత్ర
అంటే ఇ బాగాంటే బాగా హై రిచ్ గా ఇక్కడ రామాలయం అంత కాదు ఆ ఊరొళ్ళు పల్లెటూరు ఆ ఊర్లోళ్ళు అందరు అ తరు ఇగా కళ్యాణం వై పోయినంక అన్నదానం చేస్తరు వడపప్పు పానకు క్కం భోజనాలన్నీ
ఆహా
మళ్ళీ సైడ్ మనకి రామాలంకెల్ళ కూడా బాగా చే
ఆ టెంట్ బాగేసిర్రు క అక్క అక్కడ అదేది అద
అక్కడ ఫుల్ అవును ఫుల్
మరి అక్కడ చాలా మంది ఆ
అవునా ఇక్కడ కా ఇంకా అటు వెనకకు అప్పుడు మార్కెట్కి వెళ్లిస్తామని
ఏ అఔతల బజారా
ఆ అవతల్ బజార్ లో ఫుల్ అసలు బాగా ఇ హెవిగా అక్కన్నే ఇగా మయి
నా తెల్వదక్క రామయణ ఎక్కడ అసలు
మార్కెట్ కెళ్ళలి ఇప్పుడు మన గ దీపం కుందులో మిరపకాయల
ఆ ఇప్పుడు అంటే కూరగాయలు మార్కెట్
ఆ ఆ గోల్డ్ కలర్ కన పడతది చూడు ఆ ఆ అదే ఆన్నే మొత్తం బాగా చెస్తారు వాళ్ళందరూ మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరుూ అక్కడికే వస్తారు
ఏది చేసినా మధ్యాహ్నమే ఎక్కువ ఉంటది క్క
ఎంత పన్నెండు గన్నార ఒంటి గంట లోపేగా
ఆ
కళ్యాణం అయిపోయిందంటే ఇగా భోజనాలు అయ్యేవరకు లేట్ అయితే కానీ కళ్యాణం అయితే పన్నెండున్నర ఇగా పన్నెండు గంటల వరకే అయిపోతే ఉం చూడాల అన్నయ్య పోదాం అన్నట్టు టికెట్లు కూడా బుక్ చేసిండు మరిగా భద్రాచలము పోదామని టికెట్లు కూడా తీసుకున్నా శ్రావణి
అవునా
మరి ఇప్పుడు తొందరగా వస్తే పో అన్నయ ఒప్పుకుంది మళ్ల ఇప్పుడు హైదరాబాద్ జర్నీ అలా వచ్చేటప్పు ఇప్పుడు కార్ డ్రైవింగ్ మళ్ళా రేపు మళ్ళా హండ్రెడ్ కిలోమీటర్స్ మళ్ళ పోవాలే మళ్ళా రావాలి
అన్నయ చేతగావద్దు
ఆ డ్రైవింగ్ చేయడం నిద్ర సరిపోదుగా మళ్ళా
ఆలోచించి ఏదన్నా గుడికి పోరి
ఇక అంతే